అక్క ఆ చెప్పండి ఎం చెస్
ఆ ఆక్క మూవీలో ఉం టే మీకు ఏ మూవీ అంటే ఇష్ ష్టమెక్కువ
నాకు ప్రభాస్ వీ అంటే ఇష్టం డార్లింగ్ ఇంకా మిస్టర్ ఫర్ అ
హు అప్పుడప్పుడు మూవీకి మూవీకి వెళ్తారా
మ్ ఆహా ఇంట్లోనే టీవీలో చూస్ స్త నాకు థియేటర్ కేళ్ళి చూడాలంటే అంత ఇష్టం ఉండదు ఆ
హు
అవునా సా
హుమ్
హు
అన్ టే మూవీ మూవీలో ఎక్కువ ఏ మూవీ ఆ మేము థియేటర్ కి వెళ్ళడమే ఎక్కువ ఇష్టపడతాము
సంటీష్
మనకి ఎక్కువ మహేష్ బాబంటే ష్టం వాయిస్కట్ టవుతుంద క్క
హు చూస్తారా మూవీస్ ఇప్పుడో కేనా
ఆ ని అన్నీ చూస్తాము ఆ
హు రీసెంట్గా ఏమైనా మూవీస్ చూసా సార మహష్ బాబువి ఆ రేపటికి లాస్ట్ వచ్చి చూస్తార్ మూవీస్ ఏమైనా రీసెంట్ గా ప్ర మహేష్ బాబువి
ఆ ఇ ఆ చూసామక్క మీరు. చూసార ఇ మద్దు.
ఆ నేన్ రీసెంట్గ అంటె చూడలేదు. అ.
మి పక్క వాళ్ళ వాయ్సె ఇనబడుతుంది.
ఔనా ఇప్ ఇప్పుడిన్ చెప్పండి. చెప్పండక్క ఇప్పుడు.
ఆ ఎక్కు అన్ టె మూవీలొ ఏ మూవ్ ఏమ్ మూవీసంటె ఎక్కువ ఇష్టమనడుగుతున్నాన్ నేను.
కామెడి మూవీసంటె ఇష్టం.
ఉమ్. ఉహు ఎందుకు అట్ల కామె దె హట్టైన ఇష్టపడడం. మూవీలొ ఒక సీమాలో అల్ల ఎమ్ ఉమ్ ఊమ్.
అంటె దాంట్లోనె మంచిగుంటంది లవ్ స్టోరీస్ లవ్స్ స్టోరీస్ గుడ ఇష్టమే ఉమ్. ఉమ్.
లవ్వంటే. ఇప్పుడీమ ఇప్పుడ్ జన్రేష్ తల్లా అంతా ఎక్కువ ప్రబోజ్ చేస్నంత లేవు గద ఇప్పుడెక్కువ. ఇప్పుడన్నెక్కువా ప్రేమల కంటే ప్రేమల
ఔ ఔను.
ఊమ్. అ మీకు లవ్ మ్యారేజంటిష్టమా అరేంజ్ మ్యారేజంటిష్టమ. ఆ ఎందుకల దానిక్ కి దీనికి.
ఔను మీకు. కు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ.
అరేంజ్ మ్యారేజ్ ఎ
ఆ ఆ
అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు అందరూ ఎక్కువ లవ్ ఏ
కానీ చేస్తున్నా అవునవును కాకపోతే ఆ లవ్ మ్యారేజ్ లో ఏముంది అసలు మ్యారేజ్ ఆ పెద్దవాళ్ళు చూసిన మ్యారేజే ఏ బెస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు కానీ ఇప్పుడు మనం లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు మనం అసలు వాళ్ళ మళ్ళీ వాళ్ళ మొహం చూడలేము వాళ్ళసలు ఇ వాళ్ళ మనం అస్ సల్ వాళ్ళకి మనం ఏం ప్రాబ్లమ్ కూడా చెప్పుకోలేం అదే వాళ్ళు చూసిన సంబంధం అయితే ఏ అసలు అంతగా ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ మనక్ ఏమన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళకి చెప్పుకోవచ్చు మనం
ఆ
ఇప్పుడు చూస్తున్నాం కదా అక్క మనం ఇన్నిన్ని మన దగ్గర ఫోన్స్ ఉంటాయ్ సోస్ సోషల్ మీడియా ఉంటది దాంట్లోనే మొన్ననే ఒక లవ్ మ్యారేజ్ అనేసి ఒక్ పామాని సంపేసిండు పాపం
అవునవును అన్న అయినా అవన్నీ చూసుకుం టా కూడా మళ్ళా అమ్మాయిలు తప్పు అడుగేస్తనే ఉంటారు మళ్ళీ ఆమెదమె పోయింది కదా మాది మేమే అని వాళ్ళు అట్నేస్ స్తవున్ ఉంటరాడు అదే మనం
ది మీమ్ కానీ ఇంట్లో ఇంట్లో పె పెరెంట్స్కుగురించ్ కూడ కొంచెం ఆలోచించాలి కదా వాళ్ళు మనని అన్ని అన్ని సమస్యలు కని పెంచి మనం ఇప్పుడు ఒకటేసారి మనం ట్ల వెళ్ళిపోతే వాళ్ళ పరువు గాని ఏమయితరు వాళ్ళు
అట్లా ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఆలోచ చంచకుండా ఎక్కువ అబ్బాయిలను ఎక్కువ ఇంప్రూస్ జేయడం వల్లనే మనం మనమే వాళ్ళ చే అట్లా బల అవడం తొమ్మిది ఇవల్ రేప్ ఉ
పన్లేదు ఏముంది ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో కొంచెం మంచి మాట్లాడతారు మాట్లాడేసరికి
అవును అప్పుడు ఇగా తల్లిదండ్రులనే మర్చిపోతా ఉంటాం ఇగాతల్లిదండ్రులలకు ఇచ్చే రెస్ ప్పటంతా వాళ్ళకి ఇస్త ఇస్తా ఉంటాం వీళ్ళని తీసిస్తా ఉంటాం కానీ అప్పుడు ఇప్పుడు మనం మనకు చూపెట్టిన ప్రేమ మళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తల్లి అక్క చెల్లె ఉన్నా దాని చూడనే చూడర్ ర అట్లా చూపించరు మళ్ళా ఇప్పుడు ఆ టైమ్ంల మనల్ని ఏదన్నా అడిగిన ఇప్పుడు మీ మీ వొళ్ళే రాలంటే అయన్నీ ఉండయి అని అంటారు మీ లేరా అని అడుగుతా ఉంటారు మళ్ళా మనల్ని ఊ ఇప్పుటి మొత్తం జెనరేషన్
దీనికన్నా అసలు అరేంజ్ మ్యారేజే బెస్ట్ మన ఇంట్లో వాళ్ళు చేసిన మ్యారేజే మంచిది
నాలుగుట్ల మంచి ప్ పేరు ఉంటది మన అమ్మ మనమ్మ్ మన అమ్మమ్మ మీ వాళ్ళకి గూడ మంచి పేరు ఉంటది ఫలానా అమ్మాయి పలానా కాడి
ప్లస్ అందరుూ అత్తమ్మ వాళ్ళు కూడా అంటే ఇంట్లో కూడా అమ్మాయికి కూడా అత్తమామలు మంచి వాళ్ళు ఉండాలి కదా ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఇప్పుడు మనం ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకు కుంటే మన్ వాళ్ళు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ టూ మెంబెర్సే ఏ ఉంటారు వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు అంతేగాని పేరెంట్స్ వీళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ గానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కాని రారు కదా ఇప్పుడు అదే మనం ఇప్పుడు అదే మనం ఇంట్లో ఆ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ గానీ హు
కాాలుస్
మ్యారేజ్ కూడా చూడండి ఇప్పుడు లవ్మ్యారేజ్ చేస్ కుంటే ముందు జస్ట్ అంటే కొందరు పేరెంట్స్ ఒ క్కుటరు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఏముంది ఒక ఒక్క రోజు వన్ అవర్ కూడా పట్టదు వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి అద్ ఇప్పుడు మనం అరేంజ్ మారేంజ్ చేసుకుంటే మనం వన్ మంత్ టూ మంత్స్ నుంచే పెళ్లి సందడి స్టార్ట్ అయితది
అప్పుడంతా చుట్టాలయినా వీళ్ళ అందరు ఉంటారు మన బంధువులు అందరు మంచిగా ఉంటారు వాళ్ళక్ తోటాఫోర్ ఫైవ్ డేస్ అయిన ఎం ఎంజాయ్మెంట్ ఉంటది
పెళ్ళి షాపింగ్ పసుపు దంచడం అనేసి హల్దిీ ఫంక్షన్ సంగీత్ ఫంక్షన్ అన్నిీ ఉంటాయి మంచిగా
అవును మనం ఒకరి ఇంటికి వెల్తాన మన్న బా అదొక బాధ ఉండదు సంతోషమే ఉంటది అందరు
అవును టి ఆడపిల్ల కాబట్టి కొంచం బాధ కూడా ఉంటది కాకపోతే మళ్ళీ మనం వస్ సంగదా
అవ్
ఇప్పట్ ఇప్పటి జనరేషన్లో ఎక్కువ పేరెంట్స్ కె మంచి పేరు ఉండేటట్టు జనాలు మారాలి
అవును అర్ధం చేసుకోవాలి ఫస్ట్ మనం అంటే ఇంతగానం చదిపిస్త తున్నారు మా పేరెంట్స్ మమ్మల్ని మే మేము ఏదీ మేము ఏది అడిగుతే అది కొనిస్త స్తున్నారు మా వాళ్ళ పేరు కొంచెం మంచి ఉంచాలి మేము ఎలాంటి చేయొద్దు దో లవ్ చేసినా కూడా వాళ్ళు ఒ ఉంటే వాళ్ళు నొప్పించాలి లేదు అంటే వాళ్ళ ఇం ఇంకా వాళ్ళు చూసినా మ్యారేజ్ చేసుకోవాలి ఎవరిని చూపిస్తరో వాళ్ళని
ఊ
ఇప్పుడు ఏముందక్క స్టార్టింగ్ లో ఏమంటారు నాకు నువ్వే కావాలి అని అనేదో మాట్ మాటలు చెప్తారు చెప్పినంక లాస్ట్ కి మళ్ళీ ఏమైతుందో తెలియదు కాని వాళ్ళకి చేసుకుంటారు పాపం అమ్మాయి ఆ వైషమ్మ అనే ఆమెను అతే స్టార్టింగ్ లో అట్లనే చేసిందా ఇప్పుడు కట్నం ఇనేసి కట్నం ఇవ్వలేదని చంపేసారు
అవును అప్పుడు ఒక కా కాదక్క
మన సిస్టర్ వాళ్ళు
అవును
ఊ
ఆ ఆ అక్కా ఆ ఆ ఇప్పుడు ప్రేమించినప్పు ఎప్పుడు లేని డబ్బు తర్వాతికి ఎందుకు అడుగుతారు అక్క అర్థం కాదు వీళ్ళు ఉ
అ మదర్స్ పుట్టి సిస్టర్స్ ఆ ఒక్క సిస్టర్ గూడా లేకపో అలా పేత్తు గానీ మళ్ళ ఫ్యామలీ లోని వాళ్ళకి గాని మ్
హ ఉమ్ హ్మ్మ్
మా ఫ్యామిలీలో అయితే ఇంతవరకు అట్లా మారేజ్ చేసుకోలే
హ్మ్మ్
ఫ ఇంకా
ఇప్పుడు అలా మా ఫ్యామిలీ ఇప్పుడు ఎంత బాధపడుతున్నది కదా అక్క